ఆ చెప్పురా
ఏం చేస్తున్నవ్ అక్క
ఏం లేదు ఖాళీ వంట చేసినా పడుకున్న ఇగ
మరి డల్ గోస్తుందేంది అక్క
నార్మల్ గానే ఉన్న
చాల స్లో గ డల్గ అనిపిస్
అట్లేమ్ లే మంచినే ఉన్న పడుకునే సరికి వాయిస్ అట్లోస్తున్నట్టుంది
ఎబె ఎంది అన్నా డ్యూటీ కి పోయొచ్చినా తింటా
రాలేదు ఇంకా ఇప్పుడే వస్తాడ పదైతు
నిన్న తొందరగ వచ్చినట్టుండవ్
పది గంటలకు కొచ్చిండు కాకపోతే ఎగ్జాక్ట్ పది గంటలకు వచ్చిండు రోజు కొంచెం పది పది పది పది పదింబావ్ పదిన్నర అట్లోస్తడు
నిన్న మెము మాములు మాట్లాడే టైం కి వచ్చినట్టే అనిపించిన్ అన్న
లేదే మేబి నువ్వే టైం చూసుకొనట్టుంది
అయుండొచ్చు తిన్నవా అక్క
తిన్లే ఇగ ఒక్కదాన్ని ఈడ తింట అన్నోచ్చినంకనే
కర్రి చేశినవా
ఆ కర్రి మధ్యాహ్నమే చేశినా
ఏం కర్రి అక్క
ఆలూ ఫ్రై
ఆలు ఫ్రై ఆ మీరు గోంగూర పెట్టిరు మనికి ఏమో సౌండ్స్ వస్తునయాక్క
దోమలు గొడుతున్న ఫుల్ దోమలు ఇంట్లో
ఇగ నెను టెర్రస్ ఎక్కిన గాలి కోసం గనీ టెర్రస్ పైన గూడ చాలా దోమలు ఉన్నయ్.
అవును అసలు మ్ హు ఎంత కొట్టినా మళ్ళ పడుకునె ఫైన ఫ్యాన్ ఎస్తన్నము మళ్ళ కూలర్ ఏస్తున్నము అయినా గూడ కొడుతుంది
అవునక్క అసలు దోములు ఏందిర గిట్ల ఇక్కడ పక్కన ఇక్కడెక్కడా డంపింగ్ యార్డ్ గూడ ఎమి లేదు
మాకు ఇక్కడ పక్కన కొంచం ఉన్నది ఉంటదిగ డంపింగ్ యార్డ్ టైపు అందుకే ఎక్కువొస్తాయ్ కావొచ్చు
అయుండొచ్చు ఇక్కడ అసలు అది ఏం లేదు అయినా గూడ బాగోదు కొద్దిసేపు టెర్రస్ పైననా కొద్దిసేపు అటు ఇటు తిరుగుకుంటా కూసున్నమనుకో కతం అక్కడ గోరం
మ్ ఇగ అట్లానే ఉంది దోమలే దోమలు ఎక్కువయితున్నయ్.
దోమలు ఇన్ని బ్యాట్లు పెట్టినా ఎన్ని మందులు కొట్టించిన అయ్యాయితే బోవు ఇగ
చంపే కొద్ది పుట్టుకొస్తున్నయ్ ఏనుంచి వస్తున్నయెమో మరివ్వి
ఏమో అక్క అసలు ఇక్కడా వీక్లీ టూ టైమ్స్ అను మొన్న మందు కొడతారు మందు కొట్టిస్తారు కాలే కాలే అంత అంతా అయినా కూడా అట్లనే ఉన్నాయి. ఇన్ కేస్ పుట్టినరోజు లో కూడా ఉన్నా కూడా అట్లనే ఉం తెరుదోమ.
ఇక్కడ నేన్ వచ్చిన కంచ్ కూడ కొటంగా ఎప్పుడు చుల్లే కొడుతే బాగుండ్ ఇక్కడ కూడా బన్వట్ల పోతుంది
ఎంలే అక్క ఎక్కన్నే కొడుతారు ఏ ఒక పిల్లగాని కేక్ అట్లా కొత్తరు మళ్ళీ నైన్ కి ఇ టెన్త్ కళ్ళ స్టాట్ మళ్ళి దోమలు
నిజంగనే మీరు డోర్లు వేసుకోనే పడుకుంటారా
ఆ కొందరు తీసుకొనే పడుకుంటారు అంటే బాగా ఊఉకపోసీనప్పుడు తీస్తారుకాని మా రూమ్ అయితే చేయదు. ముగ పెట్టినట్టుంటది అసలు మా రూమొలే తీయరు మిగతా వాళ్ళందరు బాగా తీసుకుంటారు.
తీసుకోవాలి లేదంటే ఉడుకపోతకి ఎడ బ్రతుకుతారు మరి
కదాక్క మ రుమోళ్లకు అర్థం కద్ ఏమన్నాంటే డోర్ వేసుకుంటే ఏమనుకుంటారు మరి డోర్ లేయకపోతే లోపలికి ఏదనా వస్తది అనుకుంటార ఎదన్ కన జరుగుతదనుకుంటరో అర్ధమే కట్లే
అక్కడికి ఏం వస్తాయి తీసుకొని
డోర్
మకు మాకు దోమలోచ్చిదిలే పోతే మాత్రం కంపల్సరీ తీసుకొనే పడుకుంట్రూ
ఆ దోమలు కిందికి అంతగనం మీకు రావ్ ఎందుకంటే డోర్స్ ఫ్యాన్స్ అనేషే ఉంటుంది కదా పెద్ద తేడామనిపియదు.
అంతే లే ఇగ ఇప్పటికంటే ఇంకొన్ని రోజులైతే ఆటోమేటిక్గా ఏషేటోళ్ళే తీస్తారు ఇప్పుడు పోయి
మిమన్న నయ్యం కానీ పక్క ర్ పక్కన హాస్టల్ల బాయ్స్ అయితే పైన్నే పడుకు
మేము కూడా అప్పుడు పోయమక్కడ మేము కూడా అంతకుముందు అక్క న్నే చదువుకున్నాగా మేము మా ఫ్రెండ్స్ మేము కూడా పైనే పడుకుంటండి బాయ్స్ అంటే మేం కంమైండ్ కాదు వాళ్ళు పైన పడుకునేది మేము కూడా పైన్నే పడుకునేద్ మా అవును దగ్గర మేము వాళ్ళ దగ్గర వాళ్ళు పడుకునే
మేము ఒక్కసారి పడుకోడాానికి ట్రై చేసాం అక్క జస్ట్ ఒక్కసారే ఎప్పుడంటే కరెంట్ ట్ పోయింది కే రూన్ల కరెంట్ ఉంది మొత్తానికి కరెంట్ పోయింది అని ఏం లేదు పోయేది అని ఏం లేదు క్లాస్ రూమ్స్ లళ్ళో ఉంది దామ్స్ లళ్ళో ఒక్క దానికే ఉంది మళ్ళీ మేడం వాళ్ళ రూమ్ అంతే మీక్ ఎక్కడ లేదు కరెంట్
ఏమనకపోయేది మమ్మల్ని మా అయ్య మాక్ బె మా ఫ్రెండ్ ఒక అమేకి ఇగ సార్ బాగా క్లోజ్ అన్నమాట అయినను డాడీ డాడీ అని పిలుస్త అది హాస్ట్ల్ అందరికి తెలూస్ ఎవరన్నా మాకు నచ్చిన ప్లేస్ ఇవ్వలేదనుకో సార్ కాల్ చేస్త అని బెదిరిచ్చేదామే మాకు ఎవ్వరు న్ ఇప్పుడు మాక్ అ మేము ఎ ఎక్కడ ప్లేస్ అంటే అక్కడన్నే ఎవ్వరైనా ఇగ భయపడేదమేకి సర్ కి ఏం చెప్తదో అని
ఎదవంటున్నవ్ కద సారు కానీ అంత గ్లోజ్ ఎవరికవ్వలేదు మర్ నాక్ తెలిచిన కంచ్
మ బ్యాచ్ ల అందరు ఇగ మేం బాటింగ్క్ కూడా మమ్మల్ని ఇగ మా గ్యాంగ్ వారిక్ పిలిచి చాలా సైపు మాట్లాడేది నేను కొంచెం తక్కువ మాట్లాడ్
మ్ కానీ నాకు చత మాట్లాడాలనిపించలే గాని కో సర్ ఫ్రీ గా ఉంటాడు ఎప్పుడు అర్ధమే కాదు అసలు కొని కొని సార్లు. ఏదో నాక్ నార్మల్గా పోయ్ మాట్లాడన కూడా సీరియస్ అవుతాడు అన్నమాట ఏమైంది ఇప్పుడేనా ఇపుడే మా కొన్ని కొంచెం జర్పాలల్ వాళ్ళు అదే టైమ్కి నెస్ట్ ఆ నెక్స్ట్ మ మళ్ళీ ఎవరైనా వచ్చి నార్మాల్గ మాట్లాడితే వాళ్ళతోటి ఇంకా నార్మల్ గా మాట్లాడ
కొన్ని కొన్ని టైంలా అంతే ఇగ అందుకే మళ్ళీ వాళ్ళతోడ గట్లనే కదు మరి క్లోజ్నెస్ అది
సార్ మూడ్కి అమ్మాయి దగ్గర కాలెదు కాలుంటయ్
అట్లేదో మీ యంగ్ అన్న
అప్పటికప్పుడే నార్మల్గానే ఉంటది అప్పుడు జాలిపడతడు అసలు ఏమన్
మా బ్యాచున్నప్పుడు మరి స్టిక్ట్ స్టిక్ట్ ఉండేది బాగానే స్టిక్ట్ ఉండేది కాకపోతే ఎంత స్ట్రిక్టుంటుండే అంత ఫ్రెండ్లీ కూడా ఉండేది మన్షిని
మాక్ చెట్టే ఉంటందక్క ఫ్రెండ్లీ ఫ్రెండ్లే గానీ అంత ఫ్రెండ్లీ ఏం లేదు
చాలా ఫ్రెండ్లీ ఉంటాది మధ్యలో మధ్యలో వచ్చి మాకు మీటింగ్స్ టైప్లో పెట్టి మాట్లాడేది జో ఒకులేసేది అన్ని
జస్ట్ ఏదో ఇంపార్టెంటైతేనే మీటింగ్స్ పెట్టి మాట్లాడి జస్టేదో అర్జెంట్ పని చెప్పాల్సోస్తుంది వాటిని చెప్తున్నా అనుకుంటే చెప్పేసెమంటెళ్ళిపోత అదొక్కటి నేం మాట్లాడలే
ఏం టెరెస్ పైన వడుకొని మంచిగా మాట్లాడ మా ఫ్రెండ్స్ మా క్లాస్ బాయ్స్ వాళ్ళు వీళ్ళు కనిపిస్తే అని ఆ పాస్ చేస్కో వాళ్ళు మాకోసమాన్లు వాళ్ళ కోసం మంచి ఉండేది అన్న వాళ్ళ
టెర్రస్ పైన ఇక్కడ సైడ్ అంతా బట్టలారెతే అట్ మూలక్ ఇక్కడ సైడ్ పండుకుందాం అంటేనేమో ఆ రోజు బైటోచ్చినప్పుడు మస్తు దోమలు కుట్టి
తొందర ఆరుతది కాబట్టి నైట్ టైమ్ తీసేస్తరు అయినా తీసేసిన కూడా మేము ఇట్లా బట్టలు ఉన్నా ట్యాంక్ ఉంటది కదా వాటర్ ట్యాంక్
ఆ మేము కూడా అటు సైడే పడుకున్నాము కని
అంతెలే అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇంక అక్కడ అంత సెటైతుంది
ఇంకా ఇంకా దార్నమైతది తప్ప సెట్ అవదు అసలు ఏం చేస్తున్నవక్క
రైస్ కడుగుతున్న
ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావ వంట
ఆ అంటే వంట అయిపోయింది కాపోతే రైస్ ఒకటి అన్నం అన్నం పెడుతున్నా కొంచెం ఉంది రైస్ ఆల్రడీ
మేం అన్నం ఉన్నాం
అర్ధంకాలే
మీ మందం వుంది గాని అన్నమందం పెడతాంది మాకు
ఇగ అన్నా కొంచెం లేటుగ వస్తాడు కదా. తొందరుండి మాత్రం చేసేది ఏముందని కొంచెం లేట్ గనె వండుత
అదే కరెక్ట్ తొందరగా వండుతే ఊకే చెమట ఊకె చెమట వాస్తు
అందుకే
ఎండకాలల్లో అయినా వేడ అనేవి
ఉంటయి ఇంకా ఇప్పుడు ఎడ్కోచినంకా పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా పూటకాపూట వండుకుంటారుం కాబట్టింకా అట్లో ఎక్కువ అన్న చేసేది హా టల్లలో కూడా మనకి ఏ పూట ఆ పూట వేడి వేడిగా పెడతారు కాబట్టి వేడిన్నం ఎక్కువనే
అవునక్క మళ్ళీ ఇదే ఇంట్లోకి ఎల్లప్పుడూ ఇట్లనే అల్వాటు అవుతుంది. మళ్ళీ చల్లఅన్నం తినాలంటే అస్సలే తినము.
చేదు చేదుగుంటది అందుకే మరిష్టం
అక్క నీ వాయిస్ కొంచెం స్లో వస్తుంది.
స్లో వస్తుంది ఇప్పుడు ఒకేనా
ఆ ఏమైందక్క
ఇప్పుడు ఓకేనా వాయిస్ స్లో వస్తుందన్నావుగా
ఆహ కొంచెం ఏదన్నా సిగ్నల్ రాట్లేదా అక్క సిగ్నల్ వుందేమో చూడు ఒకసారి నీ ఫోన్లా
సిగ్నల్ బాగా ఉన్నది నీ ఫోన్ ప్రాబ్లెమ్ ఉంది
అవును నాకూడా లేదు
ఇప్పుడు ఇనిపిస్తుంద
వినిపిస్తున్ నా ఫోన్లో ప్రాబ్లెమ్ నీ ఫోన్లో అర్ధం అవ్వట్లేదు కొంచెం
ఏమోలే నార్మలనే వినిపిస్తుందిగా
హుమ్మ్ మాటలు వినిపిస్తున్నాయిలే గాని బాగా గట్టిని వినిపిస్తున్నాయి అంటే బాగా స్పీకర్ లేపలి అంటే నేన్ బ్లూటూత్ పెట్టుకున్నందుకు అట్ల వినిపిస్తుంది
అ
సౌండ్ తక్కువనే పెట్టిన కానీ కొంచెం బాగా లౌడ్ సౌండ్ వస్తుంది. ఓకే సారి దుప్పఅన్నట్టు
మొత్తానికి అట్ల హాస్పిటల్ల అయితుంది
అంతట అంతా పనయిపోయినట్టే మనకు
అల్లా మళ గిన్నెలు ఉన్నాయి కొన్ని తోమాలి
ఏం చేసాలి ఇగ